హలో ఆ
ఏం చేస్తాడి
ఏం చేయలేదు ఊరికి కూర్చొని
ఎక్కడ కూర్చున్నావు
మెడికల్ స్టోర్ దగ్గర
అవునా సర
ఆ
హి ముస్తా అ ని వెన్నాయి పనాయి కాల్చ్చ
రెండు
ఇంతే నాలు నావి లెవన్
అ
హ ఓ మీ టూ నాయిపోయింది త్రీ అనుకుంటా.
అే
అంటే నేను నాకు ఇది సెకండ్ టైమ్ ఇస్తానువా. మీ తమ్ముడు ఎగ్జామ్పులు బాగాస్తున్నాడు నేను.
ఏ మూని అడదు
అయితేనయి పెట్
కొంద తెలుష్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో అంది
ఈరోజు మగివా షాప్ జరిగుంది కదా
ఆ
ఆ ఇనా నన్న ఇ రేపినాడు తెలుసా ఇజనే క్లాస్ ఇందా సగు
హ
నేను వింటా ఉన్నా ఆయన ఆయన చెప్తా అంటే వింటాను నేను కద్ద కూడా పక్క. తిప్పకుండా ఏంటన్న బాగా కొంచెం ఇంట్రెస్ట్ పెట్ టి ఉంటా అన్నా ఆయన రేపినాడు అంటే ఆడి అంత పెద్దాడి కదా మేము ఫోర్ పోయించ స్న్స్ లోనే ఉండాం
ఏవ రయనా ఉంట
ఆ చెప్పేదని సారు
అల్ ఆయన అంటే ఏమన్నారు మీనింగ్ ఏమి ఆయన అంత
అతన్ని వా సరియచ్చ సాలు
సరే సరే
అటు పాడు చెప్పే సార్చ్చి ఈ నుూలే అన్నాడు అంటే ఆ పక్కన శీని వచ్చేసి నేను అని ఇట్లా ఉంది ఆ బిడ్లనే క పక్క నా నా పక్క నా మునటుదుగా వత్తులువేసింది ఒక్కామ్మా నువ్వు గాదే ఎనుకాలమే నీనా నువ్వే అబ్దులవ్ అన్నాడు. నేనుజెస్తా నీతో అన్నాడు. ఎమ్ బేరు అన్ అయ్ వైష్ణవి అన్నా ఆ అన్ద్ వైష్ణవి అన్నా అన్ టే ముందరా బాబులేసురు గాదా నువ్వు లేసినవ్ గదా ఇట్లా నీ పేరే జేప్పు అనద్ ఆ పిల్ల పేరు కూర్చో అన్నా ఊ అంటే హు నేనేం జేసినా అబ్బా అనుకుంటే నేను అసలు తల్లు కూడా పక్కకు తిప్పలే ఓర్ మాట్లాడదానేద ఎప్పుడ నేను అనుకుంటా
ఏమంటన్
ఏం నాకేం దేల్సు క్వశ్చన్ అడుగుతాడేమో ఎమ్ జెప్పాలే అంతే కోస్ కోస్ మహన్ వీలిబేట్లా కదు ఎపుడో ఇలాదిషయ్
మల్ నువ్వే అంటువ్ లే నాదంటున్నావ్ పేరడిగినవ్ అట్టాన్ న్నావు ఎడ్ జేప్పినాడుంటే ఏం చెప్పలేదుంటాన్నావ్
ఇత్తు లేదేవ్
గుర్తులేదా
హా నీకదలే ఆ పాపడిగే అరే అది కా చెప్పింది మాౌలీ మాౌలీ వచ్చి హెచ్ఓడి కాడ పర్మిషన్ తీసుకున్నావా ఇంటర్న్షిప్ కి అంటే తీసుకున్నానంటే ఎప్పుడు అంటే గుర్తుకలేదు మొన్ మొన్నటుంటే ఎప్పుడే తీసుకున్నా ఉత్తులేదు. అడిగిందాద్ మనం మూగట్ టర్ రాసుకొని పోలేదండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్
ఎప్పుడు అడిగినవు, ఎప్పుడు పర్మిషన్ తీసుకున్నావ్.
గుర్తుక్ లేది నాకి
కూనకీ చెప్పలేదు ఒకసారి
నినేమి ఇనా నాకు నాకేం కదా రోరు పవిని నిద్దపోడానికి నాలీటర్లు పేరు ఆపి పోయినా నేను అంతే నాక్ నేన్గా దానికి అప్లై కూడా చేయలేదు. ఇంగా వాళ్లే బోయిర్ పవిను అనిల్ లక్ష్మిపోయింది. ఓక్క సారి ఏమో నేను పోయినా అంతే కిందకి పిఏ మేడం కాడికి పోయిండు హే
ఇంటన్షిప్కి ఎవరెవరు పోతన్నారు
ఆడ మనము ఇంటర్షిప్ అంటే అందరూ పోవాల్సిదే అందరు చేయాలా కానీ ఐఐటి తిరుపతి ఇళ్లే నిచ్చు రే రే తెలీదు రా అందరు పోతారు. ఎవ్వరు కాళీ ఎవ్వరు పోయి ఊరికే ఉంది అందరు పోవాల్సిదే అది ఇంటర్షిప్ కి కద ఇప్పుడు ఐఐటి తిరుపతికి ఇంటర్షిప్ కి అప్లికేషన్ బడిందా మనం అప్లై చేసుకోవచ్చు మనకి అప్లై ఐఐటి తిరుప కి అప్లికేషన్ బడింది ఇగ మనం అప్లై చేసుకోవచ్చు అది వస్తు అప్లై చేస్తని ఇంగ వచ్చేసింది మాకీ అని ఉండ చెప్పలేము తోంబయి మంది మాత్ర త్రమే తీసుకుంటుంది అంటే దానికి దగ్గట్టు స్కిల్స్ అన్ని మార్క్స్ అన్ని చూసి తీసుకుంటది మనం అన్నిటికీ అప్లై చేస్తా పోతే ఏ దాంట్లో వస్తే అది ఏది బాగుంటే దానికి మనకు నచ్చితే తనుక్కవచ్చు ఇంగ ఉ ఒకవేళ ఐఐటి తిరుపతి వస్తే బెస్ట్ తెలుసా దగ్గరలోనే ఉండదా ఆ హాస్టల్ నుంచి పోవచ్చు లేకపోతే వాళ్ళు ఫ్రీ అకామిడేషన్ ఇస్తారు ఆడే ఆడే ఉండడానికి అట్లన్నా చెయ్యల్ల తే ఫస్ట్ అ తర్వాత ఉ తరువాత
అనుకుంటున్నా ఏంది
మీకిప్పుడు ఇంగా అయ్ పేయినట్టేనా డిగ్రీ
అయిపేనట్టే
అయ్యి పోయినట్టే ఇంటర్న్షిప్ ఇప్పుడు ఎక్కడికి పంపిస్తారండి మిమ్మల్ని సరి మళ్ళీ నువ్వు పోవట్లేదే
నేను జాయిన్ అవ్వలేదు క్లాసులకి
ఎందుకు కాలేదు మరి మార్క్స్
మర్క్స్ వాళ్ళే ఏసుకుంటారు ఎంతో అంతో డబ్బులు పడె
అవునా ఏ ఇప్పుడు జరుగుతాంది
ఫుల్ స్టార్ జావా జరుగుతాంది
ఆన్లైన్ లోనా
ఉమ్
ఉ హలో
ఆ
ఆన్లైన్ లోనా అన్నా
ఆ అవును ఆన్లైన్ లోనే జరుగుతాంది ఇప్
ఉహు అంటే దానికి డబ్బులు కట్టిచ్చుకున్నార ఫ్రీనా
సెవెన్ంటీన్ హండ్రెడ్
అదే
ఆ
అందరు జాయిన్ అయినార నా నీ ఫ్రెండ్స్
ఏమో తెలిదు నేను అసలు ఫోను చెయలా జాయన్ అవ్వడం
మీ ఫ్రెండ్స్ చెప్తారు కదా జాయిన్ అయిన గుడ
ఫోన్ చేయను. ఎవరు జాయిన్ కాలేదు కాబట్టి నేన్ పట్టించుకోన్
ఒబ్బో సరే దివ్యా ఏమన్నా అయిందా ఆ నీకేమన్నా మెసేజ్ చేస్తుందా
దివ్వ అకౌంటే లేదు నా దగ్గర
ఏమో
తీసేసా అందర్ది.
ఎందుకు తీసేస్నవ్ హలో హలో హలో హలో
ఆ
ఆ ఏం ఏం మాట్లాడ్లే ఇందాక
నువ్వే ఏమి మాట్లాడ్లేదు.
తర్వాత ఆ హలో ఆ రాలే బస్ ఇంకా
రాలే
ఈ టైంకి వస్తాండే కదా నార్మల్గా
సండే
అవునా
ట్యూస్డే నుంచి సిక్స్టీ ట్వంటీ
సిక్స్ టు ఎయిట్ దాకానా ట్యూస్డే నుంచి మేల్ కదా మేల్లే మీకే
ఆ
కానీ నెక్స్ట్ వీక్ నుంచే పెట్టమనచ్చు కదా ఆనికి ఫాస్టింగ్ ఉం టవు కాబట్టీ నెక్స్ట్ వీక్ నుంచి అట్లా పెట్ట నెక్స్ట్ వీక్ నుంచి పెట్టండి సార్ మేం ఫాస్టింగ్ ఉంటాం కదా అని అడగున్రా ఈ వీక్ ఒకటే ఇట్లే కంటిన్యూ చేయండి అని ఏ హలో
ఆ నెక్స్ట్ వీక్ ఫోర్ డేస్ హాల్డేస్ సటర్డే నుం చె
ఆహా నేన్ అదే చెప్తంది. ఇంకా టూ డేసే కదండి సార్ టూ డే ఈ టూ డేస్ ఇప్పుడు ఎట్ల పెట్టినారో అట్లే పెట్టండి సార్ ఇట్ల ఫాస్టింగ్ ఉంటాం కదా ఇబ్బందయితది. టూ డేస్ ఒక దాంట్ల చూడండి సార్ అని చెప్పు.
ఇంకా చెప్పేసినారు నేన ఒక్కరినే అేయి కాంట నా ఒకరి కోసం చేంజ్ చేయలేరు అ
అవు మల్లి ఉన్నారు కదా వాళ్ళు మీ దాంట్లో ముస్లింసు మల్లి ఏం నోరిప్పర
నోరు కూడా విప్పరు
చవిత మ ఇపో
వాళ్ళకేం అనంట పూరే నైన్ ఎయిట్ థర్టీ సెవెన్ థర్టీ పట్టుకున్న ఎయిట్ థర్టీ ఎయిట్ థార్టీ ఎయిట్ ఫిఫ్టీ లోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఇంటికి నాకే కదా ఇబ్బంది వాళ్ళక ఏమి ఇబ్బంది
అనా మ ఇళ్ళని క టూ డేస్ ఒకటి కొంచెం అడ్జస్ట్ చేసుకో తర్వాత ఏమంటారు అంటే నైట్ వెయిట్ చేయ్యకుండా బస్ కోసం లాస్ట్ బస్కి ఏదో ఒక బస్సు ఉంటుంది కదా ఈజీ అవుతుంది టైం వేస్ట్ కాకుండా అడిచిపోవు కదా క
అవును
అ ఇంకా నేను నేను అసైన్మెంట్ రాస్తానుం సార్ మెడల్ సిస్టమ్స్ ఏంటో తెలుసా అసైన్మెంట్ ఐదు మార్కుల అసైన్మెంట్ కోసము ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చి రాపిస్తారు తెలుసా ఏమిీ ఉపయోగం లేదు తెలుసా దీని వల్ల మాకు ఏది కానీ తప్పదు రాయక ఏం చేస్తాం చెప్పు రాయాల్సిందే ఐదు మార్కుల కోసం దాయలో ఏ ఏమిటి